హలో
హలో
హాయ్
ఎలా ఉన్నారు
బాగున్నా బాగున్నారా
ఆ బాగున్న
ఏం చేస్తున్నారు ఆ తిన్నా టిఫిన్ తిన్నా
ఆహా
ఇప్పుడు లంచ్ చేయాలె కొంచెం అయినంకా
అవునా ఏం చేసిండ్రు స్పెషల్ మార్నింగ్ అవునా ఏం చట్నీ చేసిండ్రు
పల్లి చట్నీ
హా
పల్లి చట్నీ చేసినా హలో
ఉహూ ఆ
పల్లి చట్నీ అంటే దాంట్లో పల్లి పుట్నాలు ఆ వినిపిస్త స్తలేదా హలో అంటే పల్లి చట్నీ చేసినా పల్లి చట్నీ చేసిన
ఆ
ఆ పల్లె చట్నీలో ఆ పల్లీలు
హు
పుట్నాలు ఊ టమాటా కొంచెం పచ్చిమిర్చి ఎళ్ళిపాయలేసిన కొన్ని
ఓహో
మీరు ఎట్లా చేస్తారు
మేము కూడా అట్లానే చేస్తాం
అట్లనే చేస్తారా అంటే ఇంకా ఏమైనా వేరే స్పెషల్స్ అట్ల చేస్తారా
అ
అంటే ఇంకా ఏమైనా స్పెషల్ ఇంకా వేరేటి స్పెషల్ ఇంకా వేరే ఏమైనా ట్రై చేస్తారా అంటున్నా
అంటే టమాటా చట్నీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారు కదా
ఆ ఓకే ఓకే అవును కానీ నేను దాంట్లో అన్ని టమాటాలు పల్లీలు పచ్చిమిర్చి ఆ ఎల్లిపాయలు అన్ని వేసి మిక్సీ చేస్తా అన్నట్టు మీరేం చేసిర్రు పొద్దున
మేము ఆ రొట్టెలు చేసినాం జొన్న రొట్టెలు ఇంకా ఏమంటరు ఆ అంటే ఇది ఎందులి చేసినాం అది నాకు తెలియదు డిఫరెంట్గా
అవునా
కానీ అ ఆటో
ఓకే ఓకే అది ఏమంటారంటే సేమగా పిండిదా
ఆ ఆ
శెనగ పిండిది సూప్ అంటావు దాంకే
ఏం వండలేదు పోక్ చేసినా నైట్ రైస్ ఉంటే పోక్ చేససినాం
అవునా ఓకే ఓకే ఇం కేంటి మరి ఇప్ప మధ్యాహ్నం కూడా అదేనా
అదే
ఆ
మధ్యానం కూడా
హా
అే మీరు రాదే రొట్టే ఉంది సరిపోకపోతే ఏదైనా చేస్తా
రైస్ లేదా
హలో
రైస్ లేదా అంటున్నా
రైస్ లేదు మార్నింగ్ మార్నింగ్ చేయలే మేము రైస్
ఓకే ఓన్లీ రోటి పట్టనే చేసీరా రోటీనే తింటారా మధ్యాహ్నం
హ
మధ్యాహ్నం రొట్టెలే తింటారా
అవును
అవునా ఇంకేంది మరి ఇప్పుడు ఎం చేస్తున్నారు
ఏంలేదు పడుకొని ఉన్నా
పనులు అయిపోనాయ
ఆ అయిపోయినాయి
ఒకే ఇంకెంది మారి హలో
ఏం లేదు చెప్పాలి
హు ఏం లేదు నేను ఇంక ఏంగో ఇదేమంటారు ఎల్లిపాయ కారం దంచిన ఫోన్ కే సున్నా
అవునా
హ
ఎందుకు దంచిల్
ఎల్లిపా కారం తింటాం మేము
అవున
మీరు తినార
తింటాం తింటాం అప్పుడప్పుడు
మేము కూడ త ఎట్ నాకైతే రోజు ఉండాలి హు ఇంకేంది మరి
ఎం లేదు చెప్పాలి
ఎం చేస్తున్నారు మరి
ఎం లేదు
ఏంది
నీకు లేదు నీకు లేదు అంటున్నా నీకు కాదు చెప్పేది
ఒకే ఒకే ఇంకా మరి ఇప్పుడు పడుకొని ఉన్నారా
చెప్పాలి
రెస్టా ఇప్పుడు హలో వినిపిస్త లేద వినిపిస్తా లేదా
ఏంటి
వినిపిస్తలేదా అంటున్నా
వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ అదే ఇప్పుడు పడుకొని ఉన్నారా అంటున్నా హలో
ఆ
ఇప్పుడు రెస్ట్ మీద ఉన్నారా పడుకొని ఉన్నారా
అవును
ఓకే ఓకే
ఇంకేంది మరి టెంపుల్కి పోయాచ్చిరా పొద్దున
ఆ
టెంపుల్కి పోయాచ్చిరా అంటున్న హా
సాయి ఏంటి
టెంపుల్ కి పోయాచిరా మీరు ఏమి చేస్తున్నారు
ఏం లేదు
అదే ఆ ఓకే మరి టెంపుల్ కి పోయా పోయచీరా అంటున్నా పొద్దున
లేదు
ఓకే ఓకే ఇంకేంటి మరి హలో
ఆ ఇక్కడ టెంపుల్స్ ఏమి ఉండవు మేము పల్లెటూరులో ఉంటాం గదా
ఎందే ఎందే వినిపిస్తా లేదు
హలో
హలో
హలో
హా వినిపిస్తలేదా హలో ఆ నాకు వినిపిస్తుంది ఆ నాకు వినిపిస్
వినిపిస్తుంది గదా
హలో హలో